బాగున్నారా
బాగున్నా మీరు ఎప్పుడైనా పెళ్ళి వెళ్ళారా పెళ్ళికి ఈ మధ్యలో
ఏమైందండి మీకు
ఎం
అంటే ఏందో కట్టయి కట్టయి వినిపిస్ సిగ్నల్ రాలేదని ఒకే అండి ఆ బాగా వస్తుందండి మేము చాలా పెళ్ళిలకి వెళ్ళాం రిలేటివ్స్ పెళ్ళిలకి కెళ్ళాము నా పెళ్ళకి అయింది కానీ పెళ్ళిళకి తమండి
అవునా ఎలా చేసా మీ పక్క ఎలా పెళ్లి అవుతుంది పెళ్లి చేస్తారు
మాకేముందండి నిశ్చితార్థం అయ్యాకా ఒక మంచి లగ్నం చూస్తారు ని చేస్తారు
హుమ్
ప్రీ వెడ్డింగ్ ఫోటో షూట్ చేసుకుంటాము
అవును
మళ్ళీ నలుగులు పె ట్టుకుంటాము
హుమ్
హల్ది అంటే నలుగండి
హల్ది అంటే వా అ వాటర్ తో చేసుకుంటారు కదా పసుపు నీళ్ళుతో హల్దీ అంటే
నలుగం అంటే హల్దీ హల్ పసుపు పెట్టడాన్ని నలుగంటారు
ఆహా
మ్ హల్ది అనేది పసుపుని హల్దీ అంటారు
ఆ
ఉమ్ ఆ దాన్ని నలుగులు పెట్టడాన్ని హల్దీ అంటారు
ఆహా ఎందుకండి మన తెలుగు వాళ్ళు అట్లా నలుగులు పసుపు నలుగు నూనె నలుగు అని చెప్తారు తలంబ్రాలు ఇదెందుకు హిందీ వర్డ్ వాడుతాన్నారు హల్దీ అనేది ఇంగ్లీష్ షా హిందీనా
మేమే అబ్బి
ఆ హిం హిందీన ఇంగ్లీష
మేహలీ ఫంక్షను సంగీత్ ఇవన్నీ చేసుకుంటున్నారు కాబట్టి ఆ వర్డ్స్ వాడుతున్నా
పచ్చని బట్టలు పందిరి వేసి అందరు ఇంటికి వ చ్చి
హుమ్
పానకాలు ఇచ్చే వాళ్ళు అప్పట్లో వీటిల లేకుండ వంటలు చేసి మ పెళ్ళికి వచ్చిన వాళ్ళ వంటలు చేసేవాళ్ళు వంటలు చేసి అంత ఈ బంధు వర్గాలు ఆ బంధు వర్గాలు ఇద్దరు కలిసి పెళ్లి కొడుకు తరపున పెళ్ళికోడుకు వాళ్ళ తర వాళ్ళ ఇంటికెళ్తే వాళ్ళ వాళ్ళే సొంతంగా ఉండి చేస్తారు ఇప్పుడు అలా కాదు కదండి వంట క్యాటరింగ్లు అట్లు ఇది చేస్తారు బాగుంటాయా
ఆ బాగుంటాయండి ఇప్పుడు ఇప్పుడు ఫుడ్ అంతా అలవాటు అయిపోయింది మా ఈ జనరేషన్ అలవాటు అయింది కాబట్టి మకానే నడుత ర్
అ
మరి మీకు ఆ జనరేషన్ చూసి ఇ జనరేషన్ కి వచ్చారు కాబట్టి
అవసరాల ముందనుకోండి
ఉమ్
ఇరవై సంవత్సరాలు కూడా లేదు పది సంవత్సరాల ముందు జరిగే పెళ్లి గురించి నేను చెప్తా ఉన్నా
ఇదే అవి ఐదు సంవత్సరాలకే మొత్తం వాతావరణం అంతా మారుతుంది ఇంకా పది పది ఐదు సంవత్సర పట్టాలంటే ఎన్నో పరుద
లేదులేండి అప్పుడు కూడా వంట వాళ్ళు వచ్చి చేస్తా అన్నారు
మాకైతే అసలు గుర్తులేదండి పెళ్ళిల్లో పానకాలు ఇస్తారని నాకు పెళ్ళయ్యే ఏడేళ్ళు అవుతంది ఏడేళ్ళ ముందర పానకాలు దాగి పెళ్లికి
పనకం మనేది దేవుడు కూడా నైవేద్యం చేస్తారు శ్రీరామనవమి రోజు ఆ దానికి ఏమి ఇది లేదు అది సాంప్రదాయంగా అర్నిస్తారు
ే మా అవాహేళనా చేయడం లేదు నేను ఆ జనరేషన్ నుంచి రాలేదు అని నేను చెప్తున్నాను
ఆ జన్ రేషన్ లో చేసుకోలేదు అక్కడ వాళ్ళు మా అమ్మమ్ వాళ్ళు వాళ్ళు చెప్పే విధానాన్ని బట్టి నేను అక్కడ చెప్పాను మీకు నేను చూసిన పెళ్ళిళ్ళల్లో అట్లు నింది ఇప్పుడు ఒక ఐదేళ్ళలుగానే ఇలా జరుగుతా ఉన్నాయి పెళ్ళిళ్ళు
ఓకే అ బిల్డింగ్స్ బయట బీచెస్ ముదరా అలా జరుగుతున్నాయి కాబట్టి అవన్నీ మాకు చాలా పా కొత్తగా అనిపిస్తాది
మేమంత ఇంట్లోనే చేసుకునే వాళ్ళం అండి ఇండ్ల కాడే పెళ్ళిళ్ళు చిన్న చిన్న గుళ్ళ ముందు సత్రాలు అట్లా ఉండేవి ఇప్పుడైతే పెళ్ళిళ్ళుకనే మండపాలు పెద్ద పెద్ద అదేంటి సత్రాలు మ పెద్ద పెద్ద సత్రరాలుగా కట్టి లక్షల లక్షలు దానికి పోస్తా ఉన్నారు
అవునండి దానికన్నా రిజిస్టర్ మ్యారేజ్ చేసుకు కోవచ్చు
ఈ ఎందుకండి డబ్బులు సంపాదించి కష్టపడి లక్షలు లక్షలు
లక్షల లక్షలు పోసేది పది మంది పెట్టి తినేది వాళ్ళు మనల్ని మాట్లాడేది ఇవన్నీ పోదు మాట్లాడే బదులు,
ఓకే బెదిస్తా రిజిస్టర్ ఆఫీసు లో పెళ్ళి చేసుకుంటే
హ
ఉ
చెప్పండి మీ కేంటి సందలేహమౌతుంది అ హలో ఉన్నారా లైడ్లో
రిజిస్టర్ ఆఫీస్ లో పెళ్లి చేసుకుంటే మాకు ఇర కాల్ కట్ అయి కట్ అయి వస్తా ఉందండి
ఓకే ఇప్పుడు బా
మీకు వినిపిస్తా ఉందా
ఆ ఇనిపిస్తుంది
అందరు అట్లా చేసుకోరు కదండి పురోహితులు ఉండరు అక్కడ రిస్టర్ ఆఫీసు లో గవర్నమెంట్ తరపున చేసుకుంటారు ఇంటికొచ్చి చేస్ బంధు వర్గాలు ఎవరు లేని వాళ్ళు అట్లా చేసుకుంటారు పెద్దగా అందరూ చి
కంటే చాలా పటి నీటు అండి ఖర్చు పెట్టుకుని ఉండె ఎదెన వాళ్ళు కూడా చేస్కుంటారు ఆ ఆ దస్ గుటి హలో హలో